హలో
హలో
హలో
ఆ చెప్పండి వినిపిస్తుందండి
హ్మ్ ఓకే తిన్నారా అండి
మ్మ్ తిన్నానండి మీర్ తిన్నారండి
ఆ ఐకోయిందండి
హ్మ్ ఇంకేంటండి విశేషాలు
చెప్పండి మీరే విందాం
హ్మ్ ఏం చదివారండి మీరు
నాది ఇంటర్ అయిపోయిందండి
అవునా అండి మీ స్కూల్ లైఫు కాలేజీ లైఫు బాగుంటుందా అండి
ఏ స్కూల్ లైఫ్ ఎవరికైనా ఎలా ఉన్నా బాగుంటుందండి అది ఆ ఎందుకంటే ఆ ఏజ్ మళ్ళీ రాదు కదా
అవ్న్లే
అవును నా చిన్న పిల్లలు మనస్తత్వం ఆ మెమరీస్ అవన్నీ ఇప్పుడు మనం తిరిగి తీసుకురాలేం కదండి
అవునవునండి
మా లైఫ్ అంతా కొంచెం బానే ఉదండి అప్పుడు అప్పుడు కాలం కూడా వేరు కదా ఇప్పట్లాగా అన్ని ఫెసిలిటీస్ లేవు
అవునండి
అయినా అప్పుడు లైఫ్ బాగుండేదండి ఇప్పటికన్నా
అవునవును
మీ స్కూల్ లైఫ్ ఎలా ఉండేదండి మీ స్కూల్ లైఫ్ ఎలా ఉండేదండి
మాది అలాగే ఉండేదండి మేము ఇంకా బాగా గేమ్స్ ఆడేవాళ్ళం
ఓకే ఏ గేమ్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది వాలీబాల
బాస్కెట్బాల్ అండి
బాస్కెట్బల్
అవును
మీరు బాగా ఆడేవారా
అవునండి
అంటే ఏ క్లాస్ నుంచి ఆడేవారు
సెవెంతు నుంచి ఆడేవాళ్ళం అండి టెన్త్ వరకు ఆడాము
ఓకే
మ్మ్
అంటే మీకు బాగా ఇష్టమా
ఆ అవునండి
మ్మ్ డైలీ ఆడేవార
అవునండి స్కూల్ లో ఈవినింగ్ టైం ఎప్పుడు ఆడేవాళ్ళం
ఆఓ ఎంత మంది ఆడతారండి ఆ గేమ్
సిక్స్ సిక్స్ మెంబర్స్ ఆడతామండి
ఓకే అంటే ఎంత మంది అయినా ఆడ చ
మనం ఆ అలా చేసుకోవచ్చు బట్ ఎక్కడైనా టీం వెళ్ళాలంటే మాత్రం సిక్స్ సిక్స్ మెంబర్సే ఉండాలండి నార్గల్ నార్మల్ గా మనం మాట్లాడుకోవాల ఆడుకోవాలనుకుంటే అలా కానీ ఎంతమందైన పెట్టుకోవచ్చండి
మ్మ్ ఇంకా వేరే గేమ్స్ ఏం ఆడేవాళ్లు
త్రోబాల్ కూడా ఆడేవాళ్ళం అండి
అన్నీ బాల్స్ గేమె ఎచ్ ఎక్కువ ఆడేతన్నట్టు ఉన్నారే మీరు
అవునవును
రన్నింగు జంపింగు
అలాంటివి ఏం రావండి మాకు బాస్కెట్ బాల్ ఇష్టం కాబట్టి ఆడేవాళ్ళం
గవర్నమెంట్ స్కూల్ ఆ ప్రైవేట్ స్కూల్ ఆ
గవర్నమెంటు స్కూలేనండి
గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ టైలరింగు కుట్టు అవి సమ్థింగ్ అని నేర్పిస్తారు కదండి మీకు వచ్చా అండి అవన్నీ
నేర్పిస్
హలో ఓకే ఆ చెప్పండి వినిపిస్తోంది. వినిపిస్తోందండి.
ఆ ఆ నేర్పిచ్చే వాళ్ళు మేము అంత ఇంట్రెస్ట్ చూపిస్తాండ్లేదండి
కంప్యూటర్ ఏమైనా వచ్చా
ఆహా లేదండి. అప్పటికి ఇంకా అవన్నీ ఏమి ఉంటానులేండి
అవునా
అవును
మీ ఫ్రెండ్స్ అ మీరు అందరు లేదండి మాకు కూడా నేను కూడా కొంత ఇంటర్ వరకే కదా చదివింది కంప్యూటర్ అంత నాలెడ్జ్ అయితే నాకు లేదండి.
అవునా
మీరు మీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉండేవారండి
చాలా బాగుండేవాళ్ళం అండి క్లాస్లో ఎంతమంది ఉన్న ఫ్రెండ్స్ అనే వాళ్ళు మనలాగే ఉంటే త్వరగా క్లోజ్ అయిపోతాం.
హ్మ్ అవునవును అండి. మీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉండేవారు కే అందరు గర్ల్స్ ఏ నా అండి ఫ్రెండ్సు
ఆ అవున
ఆ అందరు మీ ఊరేనా వేరు వేరు ఊరా
వేరు వేరు ఊర్లండి.
హ్మ్ వాళ్ళు కూడా మీతో పాటు గేమ్స్ ఆడేవారా
ఆ అవునండి
మీ ఫ్రెండ్స్ కూడా మీలాగే బాగా మాట్లాడతారా అండి.
నాకన్నా వాళ్ళే బాగా మాట్లాడతారండి.
అవునా
అవును
మీ ఫ్రెండ్స్ తో మీ లైఫ్ ఎలా ఉండేదండి
చాలా హ్యాపీగా గడిచిపోయిందండి ఆ టెన్ ఇయర్సు
ఓ టెన్ ఇయర్సు మీకు ఆ ఫోర్ మెంబర్సె ఫ్రెండ్స్ ఉన్నారా అండి
సిక్స్ ఇయర్స్ ఏమో ఉన్నారండి.
అవునా
అంతకు ముందు వేరే ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడ హాస్టల్కి వెళ్ళిపోయారు. అవును
మీ ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారా అండి మీకు
ఆ ఒక్కరున్నారండి
మీరు ఇద్దరు కలిసే వెళ్ళేవార అప్పట్లో స్కూల్ కి
ఆ అవునండి
మీకు ట్రావెల్ ఎట్లా అప్పుడు
అప్పుడు అయితే సైకిల్ ఉండే ఈ మధ్యలా బస్కి వెళ్ళే వాళ్ళం అండి
సైకిల్ ఉంటే బస్ కి ఎలా వెళ్తున్నరాండి అప్పుడు
అప్పుడు సైకిల్ ఉంటాండండి అప్పుడు ఇంకా బస్సులు లేవు
లేవండి
అంటే టైమింగ్ సరిపోతాను లేదండి మేము బస్సు కి వెళ్తాను లేదు అప్పుడు
ఓకే
స్టార్ట్ అయిపోతుంది బస్సు లేట్ అవుతుందినేసి ముందుగానే సైకిల్లో వెళ్ళిపోయవాళ్ళము
బాగా మాట్లాడుకుంటూ సైక్లింగ్ చేసేవారే
అవునండి బాగా గడిసి పోయింది
మేము స్కూల్ కి నడుచుకొని వెళ్ళే వాళ్ళం అండి నా పొద్దున్నే బస్ కి వెళ్తూ ఉంటే వాళ్ళం సాయంత్రం నడుచుకొని వస్తాండి త్రీ కిలోమీటర్స్
అవునండి అప్పుడు మీకు బస్సులు ఆటోలు అట్లాంటివిమి లేవండి
బస్సు ఉండే బస్సు ఆటోలు ఉంటాయండి బట్ డబ్బులు ఉండే అది కాదు
అవునవునండి
అలాని మేం బస్సు టైం కి వెళ్తా లేనప్పుడు
ఆ ఉంది.
అందుకని నడుచుకొని వెళ్ళేవాళ్ళం. ఆటో ఏ ఫైవ్ రూపీస్ అట్లా ఉండేది. అప్పుడు
అవునండి. ఇప్పుడైతే టెన్ రూపీస్ తీసుకుంటారండి. మేము వెళ్ళే వాళ్ళం అప్పుడప్పుడు.
మ్ మీ స్కూల్ మీకు ఫైవ్ కిలోమీటర్స్. మా స్కూల్ మాకి త్రీ కిలోమీటర్సెనండి.
అవునా అండి.
అప్పుడు మాకు ఫైవ్ రూపీస్ చాలా ఎక్కువ అండి. అ ఆ ఫైవ్ రూపీస్ లేక మేము నడుచుకొని వెళ్ళే వాళ్ళం త్రి కిలోమీటర్స్.
అవునా. మీకు ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ అండి
ఆ ఉంటారు కదండి ఫ్రెండ్స్ లేకుండా లైఫ్ ఎట్లా గడిచిపోతుందండి
అవునవును
మా సొంతూరు లో ఉన్నారా సొంతూరు లో సొంతూరులోనే ఒక ఫ్రెండ్ ఉండేదండి మేమిద్దరమే వెళ్ళినడు కొని వెళ్ళి నేర్చుకొని వచ్చాను
అవునవునులేండి
మాట్లాడుకుంటూ వాళ్ళది బాక్స్ కూడా ఉ ఉండేది ఫుడ్
మీరే తీసుకెళ్ళే వాళ్ళ అండి
లేదండీ మస్కు అంటే వాళ్ళ అవ్వ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళూ. అక్కడా పబ్ మళ్ళీ సాయంత్రం వెళ్ళి బాక్స్ తీసుకొని వచ్చేది.
అవునా
ఆ అప్పుడు దారి మధ్యలో తినీ, వెళ్ళే వాళ్ళం అండి మళ్ళీ నడుచుకుంటూ.
ఆహా
అట్లా మాట్లాడుకుంటూ గడిచిపోయేదప్పుడు.
అవున్లేండి.
స్కూల్ లైఫ్ లో మెమరీస్ అన్ని చాలా ఉంటయి లెండి.
అవునవునండి.
కాలేజ్ లైఫ్ కన్నా స్కూల్ లైఫే బాగుంటుంది ఎప్పుడూ.
అవు నాక్ కాలేజ్ లైఫ్ తెలీదు కానీ, స్కూల్ వరకు బాగనే గడిచిపోయిందండి.
ఎందుకంటే కాలేజ్ లో యూనిఫామ్ ఉండదు, రిబ్బన్స్ ఉండదు కదండి. స్కూల్ లైఫ్ అయితే రిబ్బన్స్ ఉంటయీ, యూనిఫామ్ ఉంటుంది.
అవున్ అవునండి మళ్ళీ మళ్ళీ వేస్
ఆ లైఫ్ లో మళ్ళీ మనం వేసుకో లేం కదా. ఊ యూనిఫ్ ఫామ్ అనేద్ ఎక్కడైనా ఆఫీస్ లో అయినా ఉంటుంది కానీ, బట్టు రిబ్బన్స్ అనేవి ఎక్కడ ఉండవు.
అవునువును.
అది మరి స్పెషల్.
ఇంక్ కేంటండి మీ విశేష్ విశేషాలు.
కేముందండి. మీ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు కాల్ చేస్ అండి.
ఎప్పుడండి.
ఇప్పుడు నార్మల్ గా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారా.
ఆ అవునండి చేస్తారు.
అందరూ టచ్ లోనే ఉన్నారండి.
ఆ ఉన్నారండి ఫోర్ మెంబెర్స్ లో ఒక్క అమ్మాయికి మాత్రం మ్యారేజ్ అయి పోయిందండి.
ఆ
ఇంకా త్రీ నెంబర్స్ మాట్లాడుకూ ఉంటాం.
ఊర్లో ఉన్నప్పు మేం కలుస్తూ ఉంటారండి అప్పుడప్పుడు
అప్పుడప్పుడు కలుస్తామండి
కలిసినప్పుడు మీరు స్కూల్ మాట్లాడుకుంటారా అండి
ఉంటాం
మీ ఫ్రెండ్ కూడా ఎప్పుడుాగు అవునండి
ఎన్నిసార్లు చెప్పుకున్నా చెప్పుకోవాలనే అనిపిస్తా ఉంటది మరి ఇంకేంటండి
చెప్పానండి
ఉంటాయండి చెప్పడానికి మీరే చెప్పాలి